హలో
ఆ చె
చెప్పండి
ఏం చేస్తున్నావ్
ఏం లేదు వట్టిగాను తిన్నా ఇప్పుడే తిన్నారా మీరు
ఏం కర్రి
ఎగ్ మీది
అవునా మాది చెట్నీ టమాటా చెట్నీ
మ్మ్ హ్మ్
ఎ మూవీస్ అంటే ఇష్టమా మూవీ జూస్సావ నువ్వు
చూస్తా
ఏ మూవీ అంటే ఇష్ టం అంటే ఇలాంటి మూవీస్ చే ఇష్టం
దాని కన్న
అవునా
ఫన్ ఫన్ ఉండాలా మూవీస్ ల
అంటే కామెడీ మూవీస్ ఇష్టం అన్నట్టు కదా
మ్
ఓ ఆ
హర్రర్ మూవీస్ చూడండి
హర్రర్ మూవిస్ చూత్తవా నువ్వు
చూడను చూస్తా లేకపోతే డే టైం లో చూస్తా
భయపడతా
ఉ
నైట్ టైమ్ లో భయపడతరా
అవును
మీకు చీకటి అంటే భయమా అండి
ఆ అప్పుడప్పుడు ఒక్క దాన్ని ఉంటే భయం అయితది
అవునా ఏం చేసారు మరి ఈ రోజు మీ డే ఎలా అయింది
లే ఇప్పుడు ప్రజెంట్ ఎ ఎగ్జామ్స్ రోజే ఎగ్జామ్ రాసి వచ్చేశిన
ఎలా రాసావ్ మరి ఎగ్జామ్
బాగా రాశిన
ఏం సబ్జెక్ట్ ఈరోజు
ఆర్గనిక్ కేెమిస్ట్రీ
ఏముంటాయండి దాంట్లో ఎన్ని మార్క్స్ పేపర్
సెవెంటి ఫైవ్ మార్క్స్ ఎయిటీ మొత్తం
ఆహా ఉ
మీరేం చేస్తరు
నేనా అండి ఆ స్టడీ అండి నాది కూడా
అవునా ఏ కాలేజ్
ఇక్కడే దగ్గర్లో ఉ
మీరు చూస్తారా హార్రర్ మూవీ
లేదు లేదు చూస్తాను బట్ మరి అంత చూడను ఎప్పుడో ఒకసారి చూస్తా అవును మ్ మీకు ఇష్టమా అసలు మీకు హీరో ఎవరు ఏ హీరో అంటే ఇష్టం మీకు చాలా
అల్లు అర్జున్
అవునా చూస్తారా అన్ని మూవీస్ చూస్ తురా అల్లుఅర్జున్ ని
అన్నోళ్ళది చూడలా
ఎందుకు చూడలేదు మరి
ఇప్పుడు ఎక్కువ నేను మూవీస్ చూసుకున్నాను తకు
అవునా
ఉ
ఆఓ
ఇంట్రెస్ట్ ఇంద ఇక్క ఇప్పుడు ఇంట్రెస్ట్ వం
అవునా ఆహా అవును నాకు కూడా ఆ మూవీస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడో నాకు చూడాలి అనిపించి చూడాలి అనిపించినప్పుడు మాత్రం ఆ మూవీ మంచిగా ఉండాలి ప్లస్ ఇంకా దాంట్లో కంటెంట్ బాగుండాలి అట్లా అయితేనే చూస్త నేను ఇకా నేను నేను ఎట్లాంటి మూవీస్ ఎమోషనల్ మూవీస్ ఎక్కువ చూస్తా దాంట్లో ఏదైనా వాళ్ళు ఏడ్చింది అనుకోండి నా కూడా ఏడిపుొస్తుంది లైక్ లవ్ స్టోరీ దాంట్లో లవ్ స్టోరీ ఉంటది ఎమోషనల్ ఉంటది రెండు ఇట్లా మిక్స్ అయి ఉంటాయి కదా ఆ మూవీస్ చూస్తాను మీకు అల్లు అర్జున్ ఏ మూవీ అంటే చాలా ఇష్టం
ఇలా
అవును విన్నాను నేను ఈ మధ్య జులయి రీలీజ్ అవుతంది అంట కదా మరి రీదు
చూద్దా
అవును మరి ఇంకా ఎయిత్ క రేస్కుర మూవీ రిలీజ్ అవుతుంది ఉ అవును
గరం కూడా ఇడ మంచిష
మా వచ్చింది చూ అ నేను కూడా దాంత కామెడీ మస్తుంటారు అసలు శ్రృతి హాసన్
ఫుల్లు కా అంగే తే అసన్ సాయి
ఇ
పప్పల్లే దా దానికి కాళ్లు ఉంటాయి
అవును ఒక ఒక డైలాగ్ ఉంటంది తెలుసి కరెంట్ అంటే భయం లేదా అని అంటే
ఆవునువును అ
ర కరంట్ మ
చా లేదు అది కరణ లేదు లేదు కరెంట్ ఇది వైర్ ఉంటది అయితే ఇందులో ఏముంది అనంటే కరెంట్ ఉన్నది అనింటే ఏది చూయించు తు అరం ఛత్
తె దవుడా అని అంటాడు ఆ మీదే ఉంటద అసలు
ఇనో అడిబుల్
పుష్ప వన్ టూ చూసారా
శ్రీ క్నిష్ణ
అ దాంట్లో హీరోయిన్ కి అవును దాంట్లో హీరోయిన్ కి రియల్ గా మ్యారేజ్ అయిపోయింది రేష్మిక మొన్న అనేది రీసెంటుగ తెలుసా అవును
అలా ఆల్రేడి అలాకి ముందే పేరుందట కాకపోతే ఇప్పుడిప్పుడు ఇప్పుడు ముందే బయట పడ్డారు
కాదు అది పేరు కాదండి లవ్ పాపమ్ మళ్ళని లవ్ చేసుకుని మ్యారేజ్ చేసు
అదే లవ్ ఎ లవ్వు ఎప్పడు నుండో వేస్తున్నారు కాకపోతే అయి ఇప్పుడాక సోషల్ మీడియాలో పెట్టలేరు ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయినా కూడా పేట్టురు
అంటే వాళ్ళు పెట్టలేదు కానీ ఇంకా వాళ్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళ క్ తిన్నారు కదా మే మ్ మనంసుకోవాలి వీళ్ళు లౌవు లో ఉన్నారు వాళ్ మ్యారేజ్ చేసుకుంటారు అనేసి నీకు ఇష్టమే అవు కారే జ్
నో ఓన్లీ ఆరెంజ్ మీకు ఇష్టవా
లేదులేదు అరేంజ్ మ్యారేజ్ అంటే నే ఇష్టం న్నా గుడా చేశ్యా ఆలం ఎవర్ నైనా మీరు
లేదు సే మే
క్రష్ ఫ్రెష్ కూడా లేరా ఎవరు
నోస్టివే న్ స్టీవెన్ శివే తెలుసా
కో ఆహా తెలిదు ఆ
ఇందాకక్కడ ఉన్నార్ ఫేమస్
అవునా ఉహూ ఇంకా
చాలా నీకు ఎవరన్న ఉన్నార
ఊహు ఎవరు లేరు అలా
ఎందుకు
హూ సరే
ఉన్నోలక్ ఉన్నవాళ్ళు బానే ఉంటారు కదా
ఉన్ వాళ్ళకి ఎన్ని గొడవలు అయితాయ్ చూసరు కదా
ఆ
కదా మా రూమ్ లోనే ఉంటారు వాళ్ళమ్మో ఓయింది గు బెడతరో
అవునా
నా నా పె నా పక్కనున్న అమ్మాయిఅరోజ్ సారి ఇట్లా ర సే త వై వసాది అదా
ఓకే గొడవ ఇట్కుంటారా
అవును కోపం వచ్చింద అనుకోరుస్తుంది ఇక అయికు చెప్పదిద నద ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటది ఆమె మాట్లాడేది అర్ధం కా రపస్తుంట
అప్పుడు మీ రియాక్షన్ ఏంటి
అమ్మాయింతో ఏమో అసలు ఏమందో ఏమో అర్థమయ కాదు అసలు అది న ఎక్ట్టుకుంటాడుో ఏమో ఆ పిల్లలు
హ
ఓ ఇంకామని అవును ఏం తిన్నారు ఏమిటి స్పెషల్
అ ఇప్పుడు
ఏ ఆఫ్టర్నూన్ మార్నింగు
ఆఫ్టేర్నూను మార్నింగ్ నేన్ దిన్లే ఇడ్లీ ఇడ్లీ వు
ఎందుకు నచ్చద మీ పెళ్లి
అంటే ఇంట్రెస్ట్ లేకుండే తినలా అని ఇగ మధ్యానం లం చేద్దాం అనేసి తినలేనిగ తిన్ అసలు నా కిడ్లీ నచ్చది బట్ ఈడికి వచ్చినంకనే తింటున్న
మాగూడ అంతేనండీ నేన్ అసోంటియ్ తినకపోయేదాన్ని కాకపోత్ తె నాకామందిలో వొయ్ పెద్దిష్యు రీసెంట్నే ఆ మంత్స్ బ్యాకు ఫైవ్ మంత్స్ బ్యాక్ అ ఒబరి ఒబరా నవంబర్ అక్టోబర్ లో అప్పుడు డాక్టర్ చెప్పిరన్నమాట అన్ని టిఫిన్స్ తినాలి ఈ రో అసలు టిఫిన్స్ స్కిప్ జేయొద్దు అనేసి నేను అప్ప నుంచి అన్ని దింటున్న ఇగ రోజు
ఊ తినల మరి ఇ ఫుడ్డు మంచ
అవును వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి
ఇప్పుడు సమ్మర్ లా ఇంక ఎక్కువ తాగాలి వాటర్